హు బాగుంటది ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుదాం
అనంతపూర్ గురించి అనంతపూర్ లో ఫేమస్ గురించి మాట్లాడదామ మనం ఈరోజు
అ మాట్లాడు లేదా అవునండి
ఆ చా సరే అండి అనంతపూర్ అండి చాలా రాయలసీమ అని అంటారు మోస్ట్ పవ్ పవర్ ఫుల్ ఏరియా అని గాని అంటారు అనంతపూర్ సిటీ
అవును అనంత ఓ అనంతపురం లో మంచి ఫుడ్ దొరకడం ఆ ఇంకా కొన్ని కొన్ని రాగి సంగ టీ నాటు కోడి పులుసు అంటారు
అవునవును చాలా ఫేమస్ అది గాని అంటారు గా
ఉహు ఉహు
అ అనంతపూర్ లో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి
అవునండి దగ్గర్లో అ అహోబిలమని పెన్నోబిలమని చాలా చూసినప్పుడు అసలు ఎంత బాగున్నాయ ఇ చాల బాగా అనిపిస్తది
అవునండి అనంతపూర్ లో ఇస్కాన్ టెంపుల్ అని
ఇప్పుడూ ఆ నాకు తెలిసినన్ ఇంత వరకు ఇలా మనకు దగ్గరలో ఉండడం అదృష్టంగా భావిస్తారు చాల కొన్ని కొన్ని దగ్గర హా అసలు వెళ్ళాలి బయటకి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ ఎంతో దూరం వెళ్లి వెళ్లాలి కానీ ఇక్కడ అల కాదు ఇక్కడ అల ఉండదు
మనం ఈవినింగ్ మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ అ తిరిగి వచ్చేయొచ్చు మనింటి
ఈవినింగ్ అయినా రావచ్చు లేదంటే మార్నింగ్ కూడ ఎలా అయినా రావచ్చు
అవును మనం ఇస్కాన్ టెంపుల్ గురించి మాట్లాడ దమ కొంచం
ఓకే
ఆ మీరు చెప్తారా నేను చెప్పగలన
నేను చెప్తాను అక్కడ ఇస్కాన్ టెంపుల్ అంటే ఆ చాలా బాగుంటది అక్కడ గుర్రాలు ఉంటాయి ఆ పీస్ఫుల్ గా ఉంటది నేచర్ కి ద దగ్గరగా ఉంటాము అక్కడ వెళ్తే చాలా బాగుం ని చెప్పలేము కానీ టెంపుల్లో కూర్చుంటే మనలో ఉన్న గూస్ బంస్ వస్తాయిన్నమాట అంత బాగుంటది అక్కడ
ఆ అక్కడ లార్డు కృష్ణ లొకేట్ అయ్యాడు కదా
అవునండి చాలా బాగుంటది అక్కడ
అ
ఇంకా బ్యాంగ్ళూరు కెళ్లారా మీరు ఎప్పుడైనా
ఆ వెళ్ళానండి బ్యా బెంగళూరు కానీ ఈజ్ కూలెస్ట్ ప్లేసెస్ ఇన్ కర్ణాటకని అని అంటారు బ్యాంగ్ళూరు లో బ్యాంగ్ళూరు వ చ్చి మనము ఐటి సెక్టర్ కి చాలా ఫిఫరెన్స్ ఇస్తారు అది దీము హైదరాబాద్ మల్లిను
అ
ఐటీ సెక్టర్ అంతా బెంగళూరులోనే ఉన్నదన్నమాట మనము మన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మన ఐటీ ప్రొఫైల్ టెక్నాల స్కిల్స్ పెంచుకోవాలన్నా కానీ మనం బ్యాంగ్ళూరు కి విజి అయిి మనం స్కిల్స్ చాలా నేర్చుకొని చాలా గెన్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి బెంగళూరు లో కానీ చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి ము ముర్గేష్ పాల ఇయాలో లార్డ్ శివా అని లొకేట్ అయినాడు చాలా చాలా సూపర్ టెంపుల్ అన్నమాట అక్కడ చాలా అసలు నంది హిమాలయస్ లో శివ ఎలా ఉంటాడు సేమ్ అలానే ఉంటాడు ఎక్కడ ఆక్కడ అంద స్నో అంద క్రియేట్ చేసి చాలా చాలా బాగుంటుంది మనం విజిట్ అవడానికి కానీ బెంగళూరులో చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం విజిట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి
అవును మంత చత్రాలయం కూడా ఉంది అక్కడ అక్కడ మంత్రాలయం ఏ ఫేమస్ చాలా ఇప్పుడు అంత ఎందుకండి కుకిీ సుబ్ర్మణ్య స్వామి ఇది కూడా ఒక టెంపుల్ కొన్ని కొన్ని టెంపుల్స్ తమిళనాడు లో ఉన్నాయి ఉంటాయండి ఇలాంటి టెంపుల్స్ మనం మన దగ్గర ఉండడం మన అదృష్ట అనే చెప్పాలి
అవును మనకి నియర్ దగ్గరలో ఉండడం కాని చాలా అదృష్టం మనం చెప్పాలి
అవును అవును మీరు ఇప్పుడు మీరు శారీస్ కొ